ఆవిరి
అవునా
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
ఆ మేం బాగున్నామండి
అండి మీ వాయిస్ స్లోగ వస్తుంది
వాయిస్ స్లోగా వస్తుందండి ఇప్పుడు అండి
ఆ ఇప్పుడు ఒకే అండి
ఇప్పుడొకేన
ఆ
ఏం తెస్తూన్నరండి మీరు
ఏం చేయలేదండి కాళిగనే
కాలీనా ఏంటండి ఈ రోజ్ సండే కదా ఏమైనా స్పెషల్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా ప్లాన్ చేశారా టూర్కి ట్రిప్కి కానీ
అలా ఏం లేదండి జస్ట్ వీకెండ్ ఎంజాయ్ చేయడమే
వీకెండ్ ఎంజాయ్ చేయడం అంటే మీరు ఏం ఎంజాయ్ చేస్తారండి సండే వీకెండ్ కదా
ఫుల్గా నిద్రపోతానండి
అదే ఎంజాయ్మెంటా అండి మీకు
అంతే అండి నిద్ర ఉంటునే కదా ఎంజాయ్ మె
అధీ నిజమేలేండి వీక్ అంతా వర్క్ చేసి అల్సిపోయింటారూ సండే రాగానే మనక్ అది రీఫ్రెష్మెంట్ అనమాట సో బాగా నిద్రపోవడం ఫిల్ అవ్వడం అది కూడా ఎంజాయ్మెంటేలేండి కరెక్ట్ గానే చెప్తారు
అవునండి అందుకే వీకెండ్ మొత్తం నిద్ర పోవడంతోనే సరిపెడుతుంది
అవునండి
మీ ప్లానింగ్స్ ఏంటండీ సండే
మా ప్లానింగ్స్ అంటే ఏం లేవండి సండే నాకు రొటీన్ అయిపోయింది సండే అంటే పెద్ద స్పెషల్ ఏమి అనిపించట్లేదు నార్మల్గా ఉంది మ్మ్
ఏమి అండి అలా
అంతేనండి ఎ ఏం ఎంజాయ్మెంట్ ఉండదు ఏం ఎంజాయ్మెంట్ ఉంటది చెప్పండి ఇంకా
అంటే వీకెండ్ అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉంటది కదా బయటికి వెళ్ళడం షాపింగ్ చేయడం
కండి ఈ ఎండకి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా వెళ్ళాలనిపించదు
అలా ఏం ఉండదండి అమ్మాయిలకి ఏదో ఒకటి ఉంటది కదా వీకండ్స్ ప్లాన్స్
కానీ మేము వీకెండ్ ప్లాన్స్ అంటూ ఏమి ఉండవండి మాకైతే ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్ తరు కదా వాళ్ళకి దొరకడం వీకెండ్ ఒక్కటే గా మ్మ్ తో అందుకని మ్మ్ అందుకులే అన్నట్టు అనిపిస్తది అనమాట మాకు
బిగెన్స్లో నే కదండి ఏదోటి ప్లాన్ చేస్తుంటారు నార్మల్గా అందుకు అడిగాను
లేదండి మాకైతే ఏం లేవండి
మీరేం చేస్తుంటారండి నార్మల్గా వీక్డేస్ లో
కాలి అండి మాకు వీక్ డేస్ అయిన నాకు వీక్డేస్ అయినా వీకెండ్ అయినా రెండు ఒకేలా ఉంటది అందుకే నకు పెద్ద డిఫరెన్స్ ఏమ అనిపిచ్చదు
అంటే జాబ్ చేయట్లేదా అండి మీరు
ఆహా లేదండి ఇంకా చెయట్లేదు ఇంకా సెర్చింగ్ లొ నే ఉన్నాను నేను
అవున ట్రై చేయొచ్చు కదండి ఏదనా జాబ్ వస్తుంది కదా
అదే ట్రై చేస్తున్నానండి
ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ట్రై చేస్తున్నారండి వస్తాది లేండి ఏదో ఒకటి జాబ్ జాబ్ వచ్చాక పార్టీ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఒకే నా
ఓకే అండి ఇస్తానండి మీరు అండి మీరు మీరేం చేస్తుంటారు
నేను జాబ్ చేస్తున్నానండి
అవునా మరయితే మంచిగా మనీ యార్న్ చేస్తున్నరునమాట
అంటే ఇంకా జాబ్ జాయిన్ అయ్య కూడావన్న మంత్ కూడా అవ్వలేదండి
మంత్ కూడా అవ్వలేదా
ఆ అవునండి
అవునా నండి వస్తాది లేండి నెక్స్ట్ మంత్ శాలరీ బా ఐతే మంచిగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి ఎంజాయ్ చేయండి
అంటే ఇంక ఏం లేదండి మా ఫ్రెండ్స్ అలా ఏం అడగరు
అడగరాండి మీ ఫ్రెండ్స్ లో ఎవ్వరు మిమ్మల్ని పార్టీ ఇవ్వర అని అడగరా అండి
అడుగుతారండి కొంతమంది ఉన్నారు కొందరు కొంచెం ఒక్కొక్కటి ఇవ్వాలి ఏదో ఒకటి కాదు ఏదో ఒకటి ఇవ్వాలి పార్టీ
అదే వాళ్ళకి న చిన్నది ఇవ్వండి వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటారు కదా జాబ్ వచ్చిన తర్వాత నాకు
నార్మల్ గానే గుర్తు ఉండదండి మనం పార్ట్ ఇస్తే గుర్తుంటందా
అయ్యో ఎందుకండి ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా నార్మల్గా గుర్తుండరు గుర్తుంటారు అనేదంటు ఏం ఉండదండి ఫ్రెండ్షిప్ లో
హ్మ్
నార్మల్ గా కూడా నార్మల్గా కూడా చాక్లెట్ అలా ఇస్తానండి నాకు అలా ఏం లేదు
నార్మల్ గా చాక్లెట్స్ ఇస్తారు ఈసారి బయటికి ఈసారి మీకు జాబ్ వచ్చింది కదా జాబ్ వచ్చింది కాబట్టి దానికి తనకి ఏదన్నా మీ ఫ్రెండ్స్ కి ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ కాకుండా తనకి ఏదైనా ఇష్టమైంది ఇవ్వండి తన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఫీల్ అవుతారు కదా
ఆ సరే అండి ఈ సరి ట్రై చేస్తా
అది సార్ మీరు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వండి కలెక్ట్ మీ ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నర అండి మీకు
ఆ ఉన్నారండి
మీరింకా ఏం చేస్తున్
మీకు అండి మీ మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు
మాకు అందరూ మంచి ఫ్రెండ్సే ఉన్నారండి, ఒక పర్సన్ మాత్రం నన్ను బాగా అ మంచిగా చూసుకుంటారనమాట చాక్లెట్స్ కొనివ్వడం కానీ అ ట్రీట్ చేయడం, మంచిగా ట్రీట్ చేస్తారనమాట ఒక బెస్ లెక్క అండి నాకు మొత్తము ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నాకు తోడుగా ఉంటారన్నమాట లోన్ క్వ్యారీ నకు ఏమ అవ్వదు ఏం కాదు అని నాకెప్పుడూ ఫాల్ ఫాల్స్ పాజిటివ్ గానే చెప్తుంటారుగాని నెగిటివ్ గా అయితే ఏం చెప్పరు నేను ఒకవేళ కాగాని నెగిటివ్ తీసుకున్నా కూడా డోంట్ ఫీల్ బ్యాడ్ అని చెప్పేసి నాకు అ చెప్తుూంటారు అనమాట నాకు ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అండి అలాంటి ఫ్రెండ్ న లైట్ లో ఉంటడం నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను లిటరలీ చెప్పాలంటే తన ఎవరైనా ఏమంటే నాకు చాలా బాదా ండి తన ఎవరుూ ఏమ అనకూడదు, నేనే తనని తిట్టాలి నేనే తనని కొట్టాలి, ఏమున్నా నేనే అనాలి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఏమ అనకూడదండి. ఎమన్నా అంటే మాత్రం నాకు చాలా బ నాకు చాలా బధ దండి
ఓ మీ చాలా గ్రేట్ అండి అలాంటి ఫ్రెండ్
అవునండి కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఫీల్ అవుతానండి.
రడి చాలా అదృష్టం అ
అవునండి మీకు అలా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు అలా ఫీల్ అయ్యే ఫ్రెండ్ ఎవరన్నా
ఆ ఉన్నారండి ఒకరు ఏమంటే ఎప్పుడన్నా ఒకసారి నేనే చిరాకు తెప్పిస్ తంట వాళ్ళకి
అవునా మరి వాళ్ళు చిరాకు పడతార అంటే ఎప్పుడని కోప్పడడం అలా ఏమని చేస్తారా
ఎప్పుడున్నా సారి చిరాకు పెడుతరు మరి నార్మల్యిపోతరు అంటే మనం అలా ట్రిల్ చేస్తుంటాం అంతే ఫ్రెంస్ కదా
అవునండి వాళ్ళు మిమ్మల్ని ఏమండరా అండి చిరాకు పెడితే
అంటా అంటారు ఇంక మనం పట్టించుకోం కదా
ఆ ఫెంసింగ్ ఇంకా నార్మల్ ఏంటి ఇంకా మనకు అలా ఉంటేనే కదా దాని ఫ్రెండ్షిప్ అంటాము అఓ
ంటంటడి ఏం చేసారు వీకెండ్స్
వీకెండ్ ఏం చేయలేదండి, నేనైతే మీరే ఇంకా ఏమన్నా ఈ వీకెండ్ లెమం చేసింటే దాని గురించి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి నాకు
ఏముండదండి మాకు ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళడం రావడం పడుకోవడం తినడం ఉంటదండి మీరే ఇంకా అంటే ఖాళీగా ఉంటారు కదా ఏదనా ప్లాన్స్ ట్రిప్స్ చేయడం ఏదో ఒకటి ఉంటది కదా
అవునండి అవునా
మీరు ఎక్కడికి బయకిట్లా వెళ్ళి ట్రిప్స్లా
వెళ్ళలేదండి మేమైతే బయటకి ఎక్కడికి వెళ్ళడం లేదండి ఎందుకంటే ఇప్పుడు ని అని చేయడానికి పోట్ లేదు మనం ఏదైనా అడగలన్నప్పుడు అన్ని ఇంట్లో వాళ్ళని అడగలి కదా, ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు కానీ మనకు అడగడం బాగోదు కదా, ఎన్ని సార్లని అడుగుతాం చెప్పండి, అందుకనేసి నాకు బాధే ది డబ్బులు అడగాలంటే ఇష్టం ఉండదు, అందుకు బయటకి వెళ్ళి ఖర్చు పెట్టడం కూడా ఒొసారి బాధేస్తుంది నాకు
అంతే అండి ఇందు వలం కష్టపెడం
అదే ఇంట్లో వాళ్ళని మనం ప్రతి దానికి అడగడం అం అే బాగోతు కదా అందుకన్నేనడగనండి వాళ్ళ వాళ్ళ అడి వాళ్ళనడి అగితేనిస్తారండి కానీ అడిగి ఇప్పిచ్చుకొని మనకుండాలి కదా ప్రతి దానికీ అడగడం బాగో కదా
అవునండి
మ్ అందుకనేసి నేను అడగనండి ఏదన్నా తినాలన్నా కూడా వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారండి తిను అది తిను ఇది తిను ఇంత ఖర్చు పెట్టుకో అని చెప్పేసి అంటా కాని నాకలా పెట్టాలన్పించదండి నేను కొంచెం ఆలోచిస్తాఅనమాట నేను తినే తినడం దగ్గర కూడా నేను ఆలోచిస్తానండి ఎందుకు లే ఇంత ఖర్చ్ పె ట్టాలానా అన్నట్టు అన్పిస్తది నాకు
అందుకు మి చెయ్యనండి
అమ్మాయిలంటేనే సేవ్ చేస్తారు
సేవింగ్స్ నేను చెయ్యనండి
ఏమండలా
ఎక్కువ డబ్బులు దీంట్లోనే అయిపోతాయండి ఇంకా ఖర్చుతో ఖర్చులోనే అయిపోతాయండి ఎక్కడ సేవింగ్స్ అండి చెయ్ లేము
సేవింగ్స్ చేయాలి కదండి
అవునండి లేవాలి చెయ్యాలి చేస్తాన్ చేస్తానండి సేవింగ్సయితే వన్స్ మనకేదన్నా సోర్సు చేయడానికి బావుంటందనమాట మనకింక ఇంట్లో వాళ్ళతోనే ఉంటది కదా ఇంకా అలా సేవింగ్సే
ఇన్కమ్ వస్తే దాంట్లో మనం స్పెండింగ్ అన్ని తీసేసి జీరో చేసేయాలి ఇంకేంటండి
అవును మీకు ఏదన్నా ఇష్టమైన ఫుడ్ కానీ ఏదన్నా ఉందా అండి
సరే అండి ఇంకో కాల్ లో మాట్లాడుకుందామా
సరే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి